క్లియర్ ఉందా వాయిస్
క్లియర్గానే ఉంది
ఆ బాగున్నా బన్నారా
ఆ బాగుండా
తిన్నారా టిఫిన్ చే
ఆ టిఫిన్ అయిపోయింది లంచ్ ప్రిపేర్ చేయ్యాలి వాళ్ళకు పిల్లలకి బాక్స్ ఇవ్వాలి కదా
అవున అవును
మీరు చేస్తారా టిఫిన్
అలా కూర్చున్నాను
మ్ మూవీస్ బాగా చూస్తారా
అంటూ రేరు అంతేం లేదు మీరు
నేను టీవీ ఆన్ చేస్తే మా పిల్లలు కిర్చాన లే ఎక్కువ మూవీ చూడ ఇవ్వరు ఆ తిర్ చాడలేే వాళ్లు వైఫై కనెక్ట్ చే కుంటారు
మ్
తెది పలనే ఉంటారు చూస్తూనే ఉంటారు
ఇయ్య మా పిల్లలు ఏంటంటే స్కూల్ కి వెళ్ళ వెళ్ళినప్పుడే ఫ్రీ తన ఫ్రీ టైమ్ లో మ టీవి చూడ అనిపించదు
వర్క్ ఉంటది కదా ఇంట్లో
ఇంట్లో వర్క్ అయిపోయినా టీవీ చూడాలనిపించదు, కాసేపు పడుకోవాల అనిపిస్తుంది
వాళ్ళతో బాగా అలిసిపోతాం కాబట్టి
మీకు ఎంత మంది పిల్లలు ఇద్దరా అమ్మాయి అబ్బాయా ఇద్దరు అబ్బాయిలేనా ముగ్గురు అబ్బాయిలు
గవునా మ్ ఇద్దరుకి కని కాలి టను ఏదోర్ స్టిచ్చింగ్ చేస్తుంటా నేను
తిన్నార్గా
అవును వెన్ ఆ అంటే నేన్ లాస్ట్ ఇయరే స్టడీ కంప్లీట్ అయిపో పోయింది ఈ స్కూల్లో వేకెన్సీ సుప్రభాత్ లో ఉంది అంటే వెళ్ళిన ఆ టీచింగ్ ఇద్దాం అని పోయ్ ఇలాగా మా అబ్బాయి చిన్న అబ్బాయి చాలా చిన్నోడు
అవునా
రై రాబ్ వెళ్తున్నాడు ఈ ఇయర్ యే వేస్నాడు లాస్ టీర్ అంటే అత్తమ్మ దగ్గర ఉంచేసి నేను అప్ అండ్ డౌన్ చేసేది కాలేజ్కి బిఏడడి చేసి ఎలాస్ట్ ఇయర్
అవునా ఔ మీ బి ఏడ్ చేశారు అన్నారు కదా
అవునవును ఆ నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతామని ఇగ ఖాళీ ఉండడం ఎందుకు స్టిచింగ్ వొ చ్చు కదా అనేసి స్టిచ్చింగ్ చెస్తా బయటి వాళ్ళవి కూడా చాలా కుడతా
అవునా బెటర్ అండి ఇప్పుడు బయట స్టిచ్చింగ్ కే ఎక్కువ్
అవును టూ ఫిఫ్టీ అవును టూ ఫిఫ్టీ అట్లా దీసు డిజైన్ బట్
డ్రెస్సుకి ఇప్పుడు డ్రెస్ మెటీరియల్ ది తీసుకుంటే దానికి ఏస్తారు ఒక వన్ ఫిఫ్టీ అటు పోతే టు ఫోర్ హండ్రెడ్ అంట త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంట అదేదో రెడిమేడ్ డ్రైస్ తీసుకోవడం బెటర్ కదా
ఇప్పుడు ఆల్మోస్ట్ స్టీ మనకి ఒక మిషిన్ ఉంది అనంటే మనది మనమే చూసుకోవాలి
ఆ ఇగ అట్లయితే స్టిచ్చింగ్ గి అట్లా తీసుకోవచ్చు ఏం గాదు కానీ స్టిచ్చింగ్ చేసిన క్లాత్ అది ఆ స్టిచ్చింగ్ వేరే ఉన్
ఆ వేరే ఉంటాది అవును కానీ నేనేంటంటే మనము ఎప్పుడు ఒక దగ్గరికి వెళ్ళొద్దు మనది మనం అన్నీ వరక్ వచ్చి ఉండాలి అనేసి అన్ని నేర్చుకుంటా
మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది నే
నేను మా పెద్దబ్బాయి కన్సీవ్ అయిండు అయితే ఖాళీ ఉండడం ఎందుకు అనేసి ఒక వన్ మంత్ ఎళ్ళినా ఆయిన వాళ్ళు మనకి నేర్పిచ్చే వాళ్ళు కూడా కరెక్ట్ చెప్పరు మెజర్మెంట్స్ అనేది అస్సలు కరెక్ట్ చెప్పరు
అవునా అంటే మనమే అన్నీ ఐడెంటి ఫై చేస్
ఆ ఇంటర్నెట్ మొబైల్లో చూస్కున్ టు కొంచెం కొంచెం అట్లా అట్లా ట్రై చేసి ట్రై చేసి పర్ఫెక్ట్ అయిపోయా
అంతేనా అంటే నా ఆల్మోస్ట్ టు మనం మొబైల్ లో చూకుంటు పర్ఫెక్ట్
అవ్వచ్చు అంటే వాళ్ళు ఒక వన్ మంత్ మనం బయట ఫస్ట్ చెళ్ళాలి వెళ్ళిన తర్వాత వాళ్ళ మెజర్మెంట్స్ ఎట్లా ఉంటాయి వాళ్ళు ఎట్లా చేస్తున్నారుని మనం చూసిన తర్వాత మళ్ళీ మొబైల్ల్లో మనం కరెక్ట్ పట్టు ఉన్నాయి లేదా అని చూస్తే ఇందులో క్లియర్ ఇస్తాడు మనకు
అవునా బెటరే ఐతే మరి చాలా బెటర్ గానే చేస్తారు
ఆ ఏ కళీగ ఆ ఇది నేర్చుకున్నా ఇక నేను స్టడీ క న్ కాబట్టి కాలేజ్కి వెళ్ళడం రావడం ఇదే అయ్యేది ఇప్పుడు ఖాళీ ఉండడం ఎందుకు ఒక పిల్లలు స్కూల్కి వెళ్ళినాక అనేసి
ఉహుమ్ అవునా ఇక మీ డ్రెసెస్ మీరే స్టిచ్చింగ్ చేసుకుంటారు మీ బ్లౌజ్ వేరే చెంగ్ చేసుకుంట అంతేనా బెటర్ హు హు మీరు మాకు దగ్గర యిపోయిది మేమ్ కె చలనా రా హు హు హు ఇక్కడ స్టిచ్చింగ్ అసలు చేస్తారు కానీ కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు ఉమ్ అదే పెద్ద తల నొప్పి అయిపోయింది
కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటే అవును
ఆ కరెక్ట్ ఫిటింగ్ అదే బ్లౌజ్ ఇస్తే మాత్రం మొత్తానికి బ్లౌజ్ వేస్ట్ చేసేస్తున్నారు ఒకరు బ్లౌజు హ్యాండ్స్ ఒకరు కింద పైన పెడుతున్నారు గల్లా సెటింగ్ స అసల్ కరక్గా పెటాట్లేధు అలా అవుతుంది
కానీ ఏంటంటే ఇప్పుడు ఈ ఇంకా ఈ స్టిచ్చింగ్ కన్నా ఏదైనా జాబ్ చేయడం బెటర్ ఎందుకంటే దీనివల్ల బ్యాక్ పెయిన్ గానీ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి థి ఇవి ఎప్పటికిీ కుడుతూ ఉన్న వాళ్ళకే చూస్తున్నాం కదా
అవునవును మరి బిఏడ్ చేశారున్న కదా అందులో ఏ సబ్జెక్ట్ మ్యాక్స్ తెలవ తెలుగు
వేతాడు కనీ నేను ఇందులో మాత్రం బియ దీనిలో నేను లాంగ్వేజెస్ తీసుకోవాలి మెథడ్స్ే తీసుకున్నా ఫిజికల్ సైన్స్ అండ్ బయో సైన్స్
ఉమ్ ఓ ఓకే ఓకే ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రైవేట్ దీనిలోకె వెళ్దాం అనుకుంటున్నా గవర్నమెంట్ క ట్రై చేద్దామ అనుకుంటున్నార
టెట్ రాసా మోన్న ఫస్ట్ టైం టెట్ రాస్తే నాకు సిక్స్టీ నైన్ వచ్చినయి మ సెవెంటీ ఫైవ్ రావాలి
అవున అంటే మీ ఒక్కొక్క క్యాస్ట్
అవును అవును ఎస్సి ఎస్టి వాళ్ళకి సిక్స్టీ బీసి ఏ బి సి డి బీసి వాళ్ళు టోటల్లీ సెవెంటీ ఫైవ్
అవునవును నాక్ మాకు తెలిసిన వల్ల మేడమ్స్ రాస్తున్నరు ఎన్ని ఇయర్స్ నుండి రాస్తున్నారు సో వాళ్ళు ఓన్లీ వన్ మార్కుతోనే పోతున్నారు అటు ఇటు వన్మార్కే
మళ్ళి టెట్ క్వాలిఫై కావాలా డీఎస్సి వాళ్ళు ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడు వేస్తాడో అప్పుడు మనం డిఎస్సి నోటిఫికేషన్ పడే వరకు ప్రిపరేషన్ అవుతూనే ఉండాల అ ప్రిపరేషన్ ఫైవ్ ఇయర్స్ లయ్యే వరకు ఫైవ్ ఇయర్స్ బిఏడిలో ఎంత మంది ఉంటారో ఇం ఇంక అంతమంది కాంపిటీషన్గా మళ్ళేస్తరు
కనీ లాంగ్ పీరియడ్ పెట్టాడు కదా కదా ఫోర్ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ పెట్టాడు కదా చాల లాంగ్ పెట్ అంటె అట్ట పెట్టకూడదు అసలు చాలా మైనస్ అది
వస్తున్నాం కాబట్టి టెట్ కి సిక్స్ మంత్స్ పెడుతున్నాడు కానీ అసలు క్వాలిఫై అవ్వట్లేదు మొన్న గవర్నమెంట్ టీచర్స్ రాశారు చాల తక్కువచ్చునయి ఎ అందరికీ తక్కువ వచ్చినయి
అవునవును ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ట్రై చేస్తున్నారు కదా పాపం వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుండి రాస్తున్నారు వాళ్ళకి ఎంత అసలు రావాలి రావాలి రావాలి అని ఎంత కోరుకుంటరు వన్ మార్కొని వాళ్ళు అక్కడికే ఆగిపోతున్నారు ఇంకా
నాకు సిక్స్టీ నైన్ వచ్చినాయి ఇంక రాలేదు మళ్ళీ నెక్స్ట్ ప్రిపేర్ అవ
బట్ బెటర్ గానె వచ్చినాయి మీరు కూడా ట్రై చేస్తూనే ఉండండి
ఆ ఎందుకంటే ఇంట్లొ పిల్లలు ఉంటారు వర్క్ ఇటు పిల్లలు
ఇయడ పిల్లల్ని చూసుకోవడం అంటే కొంచెం కష్టం
ఉమ్ వాళ్ళతో పాటు వాళ్ళని చూసుకొని ఇప్పుడు ఇంట్లో ప్రిపేర్ అవ్వాలి కొంచెం కష్టం అయితుంది కానీ ఎంతైనా కూడా ఈ చిన్న చిన్న వర్క్ అన్నా కొంచెం బయటికి వెళ్తేనే బాగుంటుది
అవునవును అదైతే ఉంది తిన్నారా మరి టిఫిన్ ఏం ఛే
ఆ టిఫిన్ చేసాను పొద్దున దోశ చేశా తిన్నారు పిల్లలు తిన్నారు నేను తిన్నా వెళ్ళిపోయారు పిల్లలు పిల్లలు వెళ్ళే వరకే వర్క్ కంప్లీట్ కట్ అయిపోతది ఇక వాళ్ళు వెళ్ళి నాక ఏం వర్క్ ఉంచుకోను
స్టిచ్చింగ్ చేసుకుంటూ కూర్చు
ఆ స్టిచ్చింగ్ ఉంటాయి కదా అవిఇవి చేసు కుంటా రైస్ పిల్లలకి వంట చేస్త
ఉహూ
చిన్నబ్బాయి ఇంటికి వస్తాడు టువల్కి ఇంటికి వచ్చి తినేసి మళ్ళీ వెళ్తాడు వన్ థర్టీకి
హా హా
ఆ అ లేదు ఒక అబ్బాయి వస్తాడు ఒక అబ్బాయి రాడు ఆ దగ్గరే పెద్ద అబ్బాయి రాడు ఫిఫ్త్ క్లాస్ అబ్బా బాయ్
ఆహా మరి వెళ్ళారా అన్నయ్య వెళ్ళారా ఆ అయిపోయింది వర్క్
ఉమ్ తను మంచరాలో డ్యూటీ చేస్తాడు వెళ్ళాడు
అవునా అది కూడా వర్కు కంప్లీట్ అయిపోయినాయి అయిపోయినాయి
బాక్సెస్ ఇవి ఇయ్యడమా లేకపోతే వెళ్లేటప్పుడు తీసుకెళ్తారా
లేదు లేదు మార్నింగే ఉమ్ మార్నింగే పంపించడం ఇంకా అంటే మీకు మాకు దగ్గరే
మార్నింగ్ అసలు స్కూళ్ళలో మార్నింగ్ ఇస్తారు కానీ కొంచెం చిన్నపిల్లలు తినరు కదా అనేసి
అవునా
మళ్ళీ వాళ్ళు వాష్రూమ్కు వెళ్ళినా కూడా కొంతమంది ఆయమ్మలు తీసుకెళ్లరు
ఆ కొన్ని కొన్ని స్కూల్ లలో నీటీగ ఉండదులేండి
ఉమ్ ఈ పిల్లలు నీటిగా ఉండరు వాళ్ళ తీసుకెళ్తారా అంటే తీసుకెళ్ళా తీసుకెళ్ళి వాష్రూమ్ లో పడగొడుతున్నారు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు మొత్తం వాటర్ లనే ఉండిపోయి డ్రెస్ మొత్తం నానిపోతుంది చిన్న పిల్లలు
మాయమ్మనే కరెక్ట్ గా లేదయితే
లేరు అందుకోసం మనే నేను టూ టైమ్స్ చూసినా వేరే పిల్లల్ని పాపం వాళ్ళు లాంగ్ నుండి వస్తారు అయితే బస్సులల్లో బస్ స్టూడెంట్స్
హు
పాపం వాళ్లని అయితే ఎండకు నిలబెట్టింది
ఆ చిన్న పిల్లలుగదా
అందుకోసమనే యి నేను ఇయర్ ఏమి వెళ్ళట్లే మా చిన్న అబ్బాయి కోసమే ఎళ్ళట్లేదు వాడు కొంచెం అలవాటయి వాడికి తెలిసేలా తెలిసే అంత వరకి
ఫస్ట్ పిల్లలు తర్వాతే ఏదైనా
దే అదే నేను ఒకసైడ్ వెళ్తా పిల్లలు ఒకసైడ్ ఎళ్తారు వచ్చే వరకి ఎట్లా ప్రైవేటు స్కూల్ టీచర్స్ అయితే సిక్స్ కంది పంపించరు
అవును
అందుకోసం అనే
మ్ కష్టమార్స్
ఆ మీరు ఇంట్లోనే ఉంటారా హౌస్ వైఫ్ ఆ
ఆ అవునండి ముగ్గురు పిల్లల్ని పట్టుకొని ఇం ఏ చేయగలుతం మార్నింగ్ వండడం
ఆ వాళ్ళతోనే టైం సరిప్ పోతది
వాళ్ళతోనే టై అయిపో
అసలు ఈ బయటికేళ్ళే వాళ్ళ వర్క్ కన్నా ఒక మనదే ఎక్కువ వర్క్
అవును ఇంట్లో ఉన్న వాళ్ళకే వర్క్ ఎక్
వర్క్ ఎక్కువ ఉంటది
బయటికి వెలి నళ వెళ్తారు వస్తారు వర్క్ అంత అయిపో పోతది కాని మనది కాదు అలా ఉంటది
ఓకే మరి
ఓకే